నమస్తే అండి
నమ
బావున్నారా అండి
ఊ చెప్పు
ఏం చేస్తున్నారండి ఆ వాయిస్ ఎందుకు చిన్నగా వస్తుందండి కొంచెం గట్టిగా మాట్లాడండి హలో హలో
అ
ఆ ఏం చేస్తాలేండి ఇవాళ ఏం తిన్నారండి హలో
లో
ఏం తిన్నారండి
మేమ మేము చికెన్ తిన్నామండి
ఇవాళ్ళ చికెన్ వండారా అండి మీ దగ్గర
అవును
ఆ ఇప్పుడు ఎక్కడుంటారండి మీరు
హైదరాబాద్
హైదరాబాద్ లో ఉంటారా ఓకే ఓకే ఇవ్వాళ మాకు ఒక ఫోగ్రాం ఏం కానాజీ నగర్ లో ఉంటామండి
ఆ
మేమా అండి మేము ఇగ ఇంట్లోనే ఉంటామండి అయితే ఇవ్వాళ ఒక ఫోగ్రాం జరిగిందండి
హ్
హలో ప్రోగ్రాంకు ప్రోగ్రాంకి వెళ్ళొచ్చామండి హలో అది ఒకటి కళాకారుల ప్రోగ్రాం అండి చాలా బాగా జరిగిందండి అయితే అక్కడికి వెళ్ళొచ్చామండి అది అన్నీ తెలంగాణ సాంస్కృతిక కథలు ఉంటాయి కదండి కళాకార్లప్పుడు అప్పుడు ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళ అందరికి ఇవాళ అవార్డు ప్రధానం చేస్తుందండి అయితే గద్దర్ బిడ్డ తెలుసు
అంటే ఎలివర అండి గద్దర్ బిడ్డ
గద్దర్ తెలుసా అండి
గతర్ తెలుసు
పాటలు పాడతాడు చూడండి వాళ్ళ కోతురు వచ్చిందండి హైదరాబాద్ ఉండది ఆ ఆస్తి ఆమె చేతుల మీద అదే అవార్డు ప్రధానం చేసిందండి అయితే అక్కడికి వెళ్ళామండి ఇంకా అండి మీరు ఏంటండి స్టాడి చేస్తారా అండి
అవునండి సీ
మరి ఎట్లా రూమ్ తీసుకున్నారా అండి
లేదు ప్రైవేట్ హాస్టల్
ఆ మరి లంచ్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటార లేకుంటే
ప్రైవేట్ హాస్టల్ మాది కానీ ఎక్కనే మెస్ ఉంటది
మెస్సు ఉంటదా మరి మంచి మంచిగ చేస్తారా అండి వంటలు బా చేస్తారా మంచిగా ఉండయా అండి మీ ఇంట్లో బా చేస్తారా అండి మీ వాళ్ళు మీ అమ్మ మీ వాళ్ళు
ఇంట్లో అంతే అండి అట్లే అనుకుంటారు
ఆడ కూడా అట్లనే చేస్తారా అండి బాగా చెయ్యరా అండి మరి మీరేమన్నా ప్రిపేర్ చేస్ మీరేమన్నా ప్రిపేర్ చేస్ అన్ని బా చేయరా కొన్నే చేత్తర మరి మీరేమన్నా ప్రిపేర్ చేసుకుంటారా అండి ఇంట్లో
నేను ఇంటికి ఎక్కువ ఇంటికాడ ఎక్కువ ఉండను కదండీ ఇక్కడ హైదరాబాద్
మ్మ్
దా హలో మీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒకే చోటు ఉంటారా అండి ఎవరు
ఆ లేదు ఒకటే రూమ్ లో ఉంటాం అండి
ఒకటే రూమ్ లో ఉంటారా అట్లా సరదాగా ఎటైనా వెళ్తారా అండి
లేదండి ఇక్కడ బాగా దూరం ఉంటది థర్టీ కిలోమీటర్స్ సిటీ పోవాలి అండి మళ్ళ పైసలు కావాలి
అదేనా అండి చాలా లాంగ్ ఉంటారు
అవును పోయి రావడానికే ఐదు వందలు అయితుందండి
ఆ ఐదు వందలు అయితుంది
అవునండి మరి అడ తినాలి మళ్ళీ బస్సు దిగాలి, ఎక్కాలి తినడానికే రెండు, మూడు వందలు వెళ్తాయి
అబ్బో ఇంకా మరి మీ ఊరు ఎప్పుడెప్పుడు కదండీ
ఇప్పుడు లేదండి ఒక రెండు నెలల తాకెళ్ళాం
రెండు నెల్ల దాకా ఎల్లారా అండి ఎందుకండి చా అన్ని రోజులు
ఇంకా మొన్న మొన్న దాక ఇంటికి పోయచ్చ్ మ్మ్
అక్కడ వాతావరణం అన్ని రోజులు ఇందాకే ఎల్లరా అండి
వెళ్ళామండి
అక్కడ వాతావరణం బాగున్నదా అండి వేడుందా, కూల్గా ఉందా
కూల్గానే ఉన్నది
వర్షాలు పడ్డాయా అండి
అవును అండి నిన్న దాక వానాల మస్తు ఒకటే
పడ్డాయ అండి ఎండలు ఎండాకాలం ఎం డలు బాగొడ్తున్నాయా
ఎండాకాలం ఎండలు ఎక్కువ కొట్టలే వానలే పడ్డాయి
వానలే
మ్మ్
ఇంకా అండి ఇంకా ఏంటండి మీరేమన్న ఆ తిన్నామండి మేము ఇయాలా చికెన్ బిర్యానీ చేసుకొని తిన్నామండి
చేసుకున్నారా బయట కొనుక్కొని వచ్చిర్ర
ఇంకా చేసుకుంటే టైం బాగా పడుతదని బయటనే తెచ్చుకున్నాం మ్మ్
ఇంట్లో ఎవరెవరు ఉంటారండి
మా పాప మేము ఉంటామండి. మా సారు, మా పాప ఉంటారండి మా బాబు హైదరాబాద్ లో ఉంటాడండి
మరి మీ బాబు బిర్యానీ తిన్నాడా అండి
మా బాబ హైదరాబాద్ లో ఉన్న బాబ ఎట్లా తింటాడండి
కొ కొట్టాల్సిందిగా మీరు రెంందరూ
గట్లట్ల
హలో
ఓ బాబు వచ్చినినాక చూసుకొని తింటాడంండి హలో
ఆ చెప్పండి
మా బాబు ఇంటికి వచ్చినాంక చేసుకొని తింటాడంండి మా బాబుకు ఇట్లా
ఎందుకంటే మీ బాబుకు మళ్ళీ హైదరాబాద్ లో ఉంటే తినబదు అవుతంది కదా అండి
అయిన మా బాబుకు వీట్లో బయట ఫుడ్ పడదండి బయటిది పడదండి మా బాబు ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు ఆ బాబాయ ప్రిపేర్ చేసుకొని తింటాడంండి
మరి అక్కడ హైదరాబాద్ తినల్ల అంటే
హైదరాబాద్ లో తన్నానంటే హాస్టల్లో పెడతారు కదండి మా బాబుకు
హస్టల్ ఫుడ్ ఇంత మంచిగా ఉండదు కదా
ఏం మా బాబుకు అలవాటు అయిందండి బానే ఉంది మంచిగా
పాబా మయళకి కూడా బిర్యానీ తినాలని ఉంటుంది కావచ్చు బయ పట్టుకోవాలంటారు కాచ్చు హలో
ఆ తినాలనంతే మా బాబు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రిపేర్ చేసుకొని తింటాడంండి ఇక్కడిక ఇక్కడ మా ఊరిక వచ్చినప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని మా బాబు పెర వేసుకొని తింటాడండి ఆ బాబుకు బయట ఫుడ్డు దు అట్లేదండి బాబు తిన్నాాలండి మాకు బాబుకు బయట ఫుడ్డు వాడేదండి
మ పాపా కిమత్
మా పాప కన్ని పడుతుదండి మా పాప అండు పండు అన్ని తింటదండి కే మా బబు తినాడి మా బప మీ ప మా బాబయే తినాలన్నా ఆలోచిస్తాడండి అని మా బాబట్ల ఆలోచించదండి అన్నిదింటదండి మా బా పాప ఏదైనాదింటదండి అట్లా మా బాబా ఏదైనా తింటాడుండి మా బాబా అయితే అట్లా తినడాండి నన కొంచెం నీట్గా తినాల అనుకుంటాడుండి కొంచెం ఆలోచిస్తాడు డబ్బుల విషయంలో కూడా ఆలోచిస్తాడు ఎక్కువ ఖర్చు పెట్టాడు మా బాబ అయితే చాలా ఖర్చు పెడుతుది ఇక ఇప్పుడు మా బాబు లేడని ఏమైనా అదొకటి ఇదికీటి అన్నీ తెచ్చుకొని ఇంతాందండి అట్లా
తండిపోట అనుకోం
ఆ ఆ అయక కొంచెం తిండిపోతా అండి ఇంకా మీరు మీ వాళ్ళ మీ అమ్మ వాళ్ళు ఇట్లా ఏమైన్నా స్పెషల్ చేసి పంపిస్త స్తరా అండి మీ
సెపెషల్ చేసి పంపారా
ఎందుకండి మీరు మీ ఊరు నుండి వచ్చేటప్పుడు ఏదన్నా స్పెషల్ వాటుకచ్చుకోరా అండి
ఏం పట్కరానండి ఓన్లీ కార ప్యాకెట్ పంపిస్తానంటే
ఎందుకు మీరు అడగాల్సింది కదా ఏమన్నా పచ్చళ్ళు అవి ఇవి ప్రి
ఆ మా మమ్మీకి బద్దకమండి చెయ్యదు బద్దకం మ మమ్మికి చేయది
అట్లా ఏం చేసి పెట్టదా అండి మీ మమ్మీ
చేయ్యదండి ఉట్టి కర ప్యాకెట్ కొనుక్కోమంటది అద్ బైట బైట కొనుక్కోమ్మంటాది అంతే చేసినా ఒక పచ్చడ ఏదో చేసిస్తది అంతే అండి
ఆ బాబెళ్ళేటప్పుడైతే మేము అన్ని ప్రిపేర్ చేసి ఇస్తామండి ఆ అమ్మనా క్యారెట్ ప పచ్చడా మామిడికాయ పచ్చడా టమాటా పచ్చడా
అ అమైతోక కాకరకాయ పచ్ చ్చన్నే పెట్టి మ్ క క్యారెట్ పచ్చన్నే పెట్టితది అంతే
ఆ ఇంకా బయటి నుండి అన్నిీ అవి ఉంటై కదండి కారా ప్యా ెట్లు చిప్స్ ప్యాకెట్లు ఇంకా ఏవో మా బాబుకి ఏమి ఇష్టమై తె అవి ఒక వెయ్యి రూపాయల వరకు గునుకుొని వెళ్తాడు అండి
సరే అం
ఇంకా ధన్యవాదాలండి మీ కాల్ చాలా బాగా మాట్లా థ్యాంక్ యూ